హలో హలో హాయ్ అండి ఆ బాన్నారండి బావున్నానండి
ఆ భోజనాలు అయిపోయినాండి
లేదండి ఇంకా
ఇంకా అవ్వలేదండి ఓ ఈరోజు పలహారం అండి
అదేం లేదండి నైట్ రోజు మా వారు చపాతి ఏ తింటారా అందుకు అని చెప్
ఆ హా అదేలేండి ఆ
టేమో మీస్ చేయరు అన్నమాట
ఆ అదేలేండి అదేలేండి
ఇంకా చపాతియే చేస్తున్నాను ఇంకా ఆయనతో పాట్ మేము కూడా అదే తినేద్దాంలేని ఇంకా ఏదోతి ఏమైంది లే అని
అవునండి అవును
మ్మ్
అయినా ఒక అందుకు అది కూడా మంచిదే అండి
మ్మ్
అవునండి
అదే అదే
ఇకేంటండి ఆషాడం వస్తుంది కదండి తాటి రొట్లు ఏమైనా చేసారా
లేదండి
వేస్తారండి మీరు మామూలుగాని
అది ఏం అట్లగ ఏమి లేదు కాని ఎప్పుడన్నా ఒక్కసారి అలా తినాలి అనుకున్నప్పుడు తాటికయలు తెచ్చుకొని
అవునండి అవు
అంతే అండి
ఆ
మ్మ్ హు
దొరికుతాయండి మాములుగా మీకు అక్కడ
హాయ్ ఇక్కడ చుట్టూ ఉన్నాయి కదండి తాడి చెట్లు
ఆ అదేలేం
ఎవరినొకరిని ఒక కాయ అడిగితే ఇవ్వరా
ఎందుకు ఇవ్వరండి ఇస్
అదే అదే కానీ అది బాగా పండింది అవుతే బాగుంటుందట కదా
ఆ బా పండింది అయితే తీయ్యగా ఉంటది కదా పులుపు రాదు బాగుంటది రొట్టే ఆ బ అదే చేశారని తిన్న తెచ్చారు ఈ రోజు చేశారు
మ్మ్ హు
మ్
అంటే మీకు బాగా దొరుకుతాయా అక్కడ
ఆ ఉంటాయండి
మ్మ్ హు
మాకు ఆ మాకు పొలల్లోని ఎప్పుడు ఉంటాయి చెట్ దాని మూల పన్న ముగ్గాక తీసు కొస్తారన్న మాట ఆ మా అత్తగారు తేగానే వండుతారు అనమాట
అది ఎలా చేస్తారు మీరు అవుతే
ఆ తాటిది పే తీసేయాలండి గొజ్జు తీసేయాలి అందులోంచి
ఆ
బొచ్చు తీసేసి తర్వాత పీస్ రాకుండా చిక్కం తోటి అదే ఒకతో వల లాంటి చిన్న చిన్న నెట్ ఇట్లా నెట్ చున్నీయో అలాంటివి తీసుకుని పీసు రాకుండా అందులోంచి ఇలా పిండేస్తే గుజ్జులా వచ్చేస్తుందండి
ఆ
ఆ గుజ్జ్ లోని కొంచెం నువ్వొక నూకా ఆ బెల్లం
నూకంటే ఏం నూకండి
అదే మామూలుగా ఉప్మ నూక వేసుకోవచ్చు వరి నూక ఆడించి వేసేవారు అనమాట అది లేకపోతే ఉప్మానూకైనా వేసేసుకోవచ్చు
ఆహా
ఆ వేసేసుకుని బెల్లం పొడిచేసి అదే తురుము వేసుకుని
హ్మ్
కొంచెం అది ఇది కలిపేసుకుని కొబ్బరి కూర వేసుకోవాలన్ కొబ్బరి కూరేసి కలిపేసుకుని రొట్లు వేసుకుంటాం కదండి మాములుగా మనం మినుప రొట్లు అవిని
ఆ ఆ హా
అలా నూనె వేసేసి రొట్టెల కింద కాల్చేసుకోవటమే
అవునా
ఆహ్
అది మ్మ్ బాగుంటదా
ఆ చాలా బాగుంటుందండి బాగుంటది తీగాని తీపి రొట్టెలు ఉంటాయి కదండి అలాగా చాలా బాగుంటుంది మాకు ఆషాఢమంటే ముందు రాగానే ఇప్పుడు అయ్యేన్ అ దాంతోటే మొదలు ఆ
నేను స్వీటు చపాతీ చేస్తాను ఈ రొట్టె ఎప్పుడో ఒకసారి చేసాం కానీ నాకు కుదరలేదు ఎవరో ఇస్తే తిన్నాను మళ్ళీ
ఆ వెన్నపూస వేసుకుని తింటారండి మా వార ఇది
మ్మ్ హుం
వెన్నపూస్ వేసుకుని తింటే చాలా బాగుంటుందంట ఇంట్లో ఆ ఆ రోజు చేసి ఫ్రెష్ గాని అది పెడతాం అనమాట దాంతో పాటు
ఆహాహా
హాో ఉట్టిదే తినేస్తాం మేమైతే కొంచంమంది అలా తింటారు మా వారికి మా మావయ్య గారికి అది వెన్నుపూసతో ఇష్టం అనమాట
ఆహాహా
అలా బాగుంటందండి చాలా మేము అలా పొద్దున్ చేత్తే ఇంకా అటెళ్ల్ ఇటెళ్ల్ ఇలా తినేస్తాం
అవునా అంత బాగుంటుందా వెన్నపూస్తో
ఆ చాలా బాగుంటుందం మనకి ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నది ఉంటది కదండి దాని మూల టేస్ట్ బావస్తది అనమాట
ఉహు
ఆ మాకు అలాగా అలవాటు అనమాట
అవునా
ఆ
నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాని ఈ రోజు మా పిల్లలు ఎక్కువ నన్ను ఇది అడుగుతు ఉంటారు స్వీట్ చపాతి జయమ్మ స్వీట్ చపాతి జయమ్మా అని
ఎలా చేస్తారండి అది స్వీట్ చపాతి అంటే
మనం చపాతి వతేస్తాం కదా త్తేసాక పైన పంచదార జేల్లేయడమే చల్లేసి కాల్చడమే
పంచ్ అంటే ఇప్పుడు అదే చేసిన దాని మీద కాల్చేటప్పుడు పంచదారి జల్లేసి కాల్ చేయడమేనా
ఆహాహాహా గురుబోద్ త్తుతాం కదా ఒత్తేసాక కొంచం అందంగా ఒత్తి పంచదార వేసేసి చి దాని మీద మళ్ళీ కొంచెం పౌడర్ జల్లి వత్తాలన్నమాట
వత్తాలి ఓకే ఓకే అందులోయితే పిండ్ లో కలిసిపోతుంది అలా వతినప్పుడు
ఆ ఆ అంటే విడివిడిగా రాదన్నమాట మనం అప్పుడు కాల్చుకునేటప్పుడు
అవునవును లేపోతే పైకి తగులుతా ఉంటది అదే అదే
అలా కాల్చి అటు ఇటు కాల్చి ఇస్తే వాళ్ళు ఇంకా దాంట్లోకి ఏం అక్కర్ లెద్ స్వీట్ స్వీట్ ఇంకా బాగుంటది కదా అని అలా తింటుంటారు
ఆహా అలా మేము రాగిపిండితోటి రీ చేస్ మా అత్తగారు అమ్మ అలా చేస్తార అనమాట పిల్లలకి రాగి పిండి మంచిది అంటారు కదా ఉట్టిగా పెడితే తిన్రని అలా రాగి పిండి దోసల పిండ్లా కలుపుతారనమాట ఆ రాజ్యాం రోజు మేము పొద్దున్న తాగుతామండి ఇంట్లో అందరం తావుతాం
ఆహాహా
ఆ రోజు కంపల్సరీ ఉండాలండి లేకపోయినా
అవునా
ఆ ఇంకా బాగా అలవాటు అనమాట ఇంకా అందరూ రోజు ఒ గ్లాస్ అందరం తాగుతాం పొద్దున్న
ఊహు జొన్న రోటల్ అంటారు అవి మీకు తెలుసా
జొన్నరొట్లు తెలిసంది అలాగే ఆ అంటే ఒకసారి పిండి తెచ్చి ప్రయత్నించాము బానే వచ్చినయి గాని చాలా టైం పట్టేసింది అనమాట మాకేమొ జనం ఎక్కువ మూల అసలు సాయంత్రం చాలా సేపు పట్టేసింది ఒక్కొక్కరికి విడివిడిగా వెయాలంటే అది మామూలు చపాద్ లా రాదు ఒక్కసారి
ఆ
మాకు ఫస్ట్ టైం అవడం ఇంక అసలు ఎంత ఇబ్బంది పడిపోయామో అ తెచ్చిన పిండి పిండా అలాగే ఉంచేసం కి చేయలేక మళ్ళీ కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటది అది కొంచెం ఏదో వాళ్ళు ఏదో వాడతారు గోరువెచ్చని నీళ్ళ ఏసి కలపాలి ఒ దేవ కాదండి అలాగా వీళ్ళు నీళ్ళు మరగబెట్టేసి ఆ నిల్లేసి మెల్లమెల్లగా పిసుక్త కలుపుతారు అన్నమాట.
ఆహా.
ఆ అది కో ఒక్కొక్కసారి కుదరకపోతే ఏమవుతుందంటే పిండి గట్టి పడిపోతుంది. జొన్నపిండి మామూలుగానే కొంతసేపట్లో గట్టిపడిపోతుంది. అలా అవ్వకుండా వాళ్ళు వేడిళ్ళేసి కలుపుతూ కలుపుతూ అలా పిండి ముద్దలా చేసి గుడ్డలో కట్టేసి ఉంచు. తరు దానివల్ల మెత్తగా ఉంటదనమాట. మనకి అసలు అంత అంత సమయం ఉండదు కాబట్టి. కొంచెం కొంతసేపే ఉంచం అదేంటంటే కొంచెం నీళ్ళు తక్కువ అయినయో ఏంటో మరి గట్టిగా అయిపోయింది. కానీ బానే ఒచ్చినయి. ఆ బా చాలా బాగా ఒచ్ టేస్ట్ అది బాగుంది గాని ఏంటంటె. చాలా టైం పట్టేస్తది సరిగ్గా పిండి కో కలపడం కుదరకపోతే.
ఆహా.
మనకి వెళ్ళేమో ఆకలా ఆకలంటారు లేట్ అయిపోతుంది. ఈ ఈ మధ్య ఇన్స్టెంట్ అవి దొరుకుతున్నాయి కానీ. కానీ అది బాగోవండి ఇవి అలాగే బాగుంటాయి.
ఉహు.
ఒకసారి కుదిరితే మళ్ళీ బానే కుదిరుతాయ్ ఒకసారి బాగా కుదిరితే.
ఉమ్.
బావుంటై చాలా బాగుంటాయండి అలా.
నేనెప్పుడు అలా అసలు చేయలేదు కద. ఎప్పుడైన్నా తినాలి అనుకుంటే బయట తెచ్చుకోవడమేనండి.
అయ్యి మరి బాగా చేస్తారు వాళ్ళు బాగా కలిపి అది పిండి కలపడమే మరి దానికి ఫస్ట్. అది సరిగ్గా ఉంటే తర్వాత ఆటోమేటిక్ గా చాలా స్పీడ్ గా అయిపోతాయి. మనకి అదేమో ఒక్కోసారి కుదురుతది ఒక్కోసారి కుదరదు.
అవునండి.
చేతులు ఓ నొప్పిచ్చేసి ఇంక మానేసాం అన్నమాట.
ఆహా.
ఉమ్ ఇంకాంత మందికి ఇయ్యాలంటే ఇప్పిచ్చుడు లేట్ అయిపోతుందని. మానేసం.
అవునులేండి జనాలు ఎక్కువ ఉండే కొద్ద్దీ చెయాలన్నా కూడా కొంచెము.
అ. ఎక్కువ అయిపోతుందని మేము ఇంక మానేసాం అనమాట.
ఉ.
ఉ.
చపాతీలు అవి బాగానే చేస్తారండి.
ఆ చావే అవయితే ఎక్కువే అండి.
ఉ.
ఆ అస్స మాకు శనివారాలు శుక్రవారాలు అయ్యి. వారాలప్పుడు అలా సాయంత్రం పూట చేస్తారనమట.
ఆహ పూరి బజ్జి అట్లా చేస్తూ ఉంటారా.
పూరి ఎక్కువే బజ్జీ తక్కువ చాలా తక్కువ ఇంట్లో తక్కువ తింటారనమాట. పూరి అయి అయితే బానే తింటారు అవి కూడా మార్నింగ్స్ లో తినరు.
ఉ.
ఇంకా నై అలా ఇలు ఈ శాటర్డే అప్పుడు అయితే ఒక ఒక రోజు పూరి. అలా ఒక వారం చపాతి ఒక రోజేమో మినప రొట్లు
ఓ
ఒ ఊతప్పం అలా రో వారానికి రెండు రోజులు ఒక రోజు అది ఒక రోజు ఇది అలా చేస్తాం ఉం అలా సాయంత్రం పూట టిఫిన్ లండి పొద్దున్న అయితే ఎక్కువ మినపట్లు దోశలేండి మిగతావివేమి తినరూ వేరే
హు హామ్ టి ఇడ్లీ అంటే తొందరగా అవుతుంది మనకి ఏదన్నా పిల్లలు హడావుడిగా స్కూల్ కెళ్లాలన్నా కూడా
అట్లండి ఇల్లు అట్టు దోశ ఎక్కువ ఇడ్లీ కూడా చాలా తక్కువ
హు హామ్
ఎప్పుడో సాంబార్ పెడితే గాని చాలా తక్ అలా సాంబార్ పెడితే తింటారు
హు హామ్
లేకపోతే ఖచ్చితంగా ఇంకా రోజు అట్ అట్టు అయితే ఎక్కువ అండి బాగా ఎక్కువ
అవునా
ఆ మా అత్తగారు కొంచెం ప పచ్చాలది కూడా ఎక్కువ చేస్తారు అల్లం పచ్చడని అయ్యాని
ఊహుహు
అలాగా అలా ఒక్క ఒక్కొక్క రకం వేసుకుని తింటారనమాట
అల్లపచ్చడి ఎలా చేస్తారండి
నాకు పెద్దగా తెలియదుండి అత్తయ పడతారు
అవునా
ఆ కొంచెం బెల్లం అది వేసి అల్లం చింతపండు మనం ఉగాది ప చ్చడికి గుజ్జు చేసుకుంటాం కదా
ఆ అవునండి
అలా గుజ్జు చేసేయాలండి
ఆహా
అల్లం కడిగేసి ముక్కలు చేసేసి ఆ ఇది ఎండలో పెట్టి మిక్సీ ఎండలో పెట్టి మిక్సీ పడతారో ఏదో చేస్తారు మిక్సీ పట్టేసి కలుపుతారు అనుకుంటా ఎండ్లో పెట్టం వరకు తెలుసు మిక్సీ పట్టేసి కలిపి చింతపండు గుజ్జులో బెల్లం
ఆహా
బేల్లం కలిపేసి తాలింపెడతారు
ఆహా
తలింపు పెట్టుకున్న తర్వాత ఏడో కొంచం అలా తినేటప్పుడు కొంచెం కొంచెం పెట్టుకుంటారు అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా లేకపోతే బయట జాడీల్లో పెట్టుకుని మనకు ఆవకాయ దాస్తాం కదండి జాడీల్లో
ఆ అవునండి
అలాగా కాకపోతే తీసి తినేటప్పుడు మాత్రం తాలింపు పెట్టుకుంటారు అనమాట
అంటే ఊరగాయ టైప్ లో పెడతారా
ఊరగాయ టైప్ లోనే పెడతారు అంటే మామూలుగా కూడా చేస్తారు ఇలేటి హోటల్ అలా చేస్తారు కదా
ఆహాహా
అలా కూడా చేస్తారు కానీ తక్కువ
ఆ
ఆ చాలా మట్టుకెళ్ళాలి సరే అండి ఆ ఎక్కువది
ఓకే
సరేండి అయితే ఉంటానండి మళ్ళీ చేస్తా
సరే అండి ఓకే అండి బాయ్ అన్
ఆ